హలో
హలో
మాట్లాడుత హలో బాగున్నార అండీ
హలో
హలో
ఆ చెప్పండి
బాగున్నార అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండీ ఏం చేస్తుండ్రు
ఏం చేస్తూన్నారండి
ఏం లే తింటున్నాం
ఏమేం తింటున్నారు
ఆ మధ్య నుంచి ఒకటి టమాటా కర్రీ తిం టమాటా కర్రీ అండి
ఓన్లీ టమాటా కర్రీ తింటున్నార రా అన్నం తిినట్లే
టమాటా కర్రీ అన్నామండి మీ ఇలాంటి వాళ్ళు ఇట్లు ఉంటారని తెలియదు కదాండి ఇంత మేధావులు తెలివి కళ్ళోళ్ళు అందుకే టమాటా కర్రీ నూ అన్నం తింటున్న
ఇంకా చెప్పండి అండి
హుమ్ అందరు బాగే
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరు తిన్నార
లేదండి మధ్యాహ్నం బిర్యానీ తిన్నా అదే ఎక్కువైంది
వావ్ బిర్యానీ
మీకు కావాలా అండి
వద్దు మా నువ్వు తినండి
తింటావా
హలో చె చెప్పండి
వాయిస్ కట్ అవుతుందండి
సిగ్నల్ ప్రాబ్లం కాలేజ్ మీరేంటి స్టడీయా లేకపోతే మ్యారీడా
నాక్ పెళ్లయిందండి
అవునా
లవ్ మ్యారేజ్ అయింది లేచిపోయి పెళ్లిి చేసుకున్నా
వా మీ హస్బెండ్ ఏం చేస్తారు
మా హస్బెండ్ ఏం చెయడండి తిని పంకుంటాడు
మీరు మీరు కూడా తినిపడుకుంటరా
నేను తిని పడుకుంటా
ఓ షట్ మనీ ఎవరిస్తారండీ మరి మీకు
మా అమ్మ వాల్లేరా
మిమ్మల్ని సాది వాళ్ళని వాళ్ళు సాదుకొని మీరు ఇంకా లేచిపోయి పెళ్లిిేసుకున్నారు
ఎటుంటే చేసుకుంటే ఇంట్లో ఒప్పుకోరాండి
ఒప్పుకున్నారా పిల్లలు రా
పెళ్లయే వన్ మంత్ కాలేదండి అప్పుడే పిల్లల
నేను జస్ట్ అడిగినా ఎందుకంత ఫైర్ అయితుండ్రు మీ పెళ్ళయింది ఎన్ని ఎన్ని సంవస్రాలు నాకు తెలుసాయ ఐనా
అరె రె ఏదో జోగ్గా అంటున్నా మీరు కూడా అంత సిరియస్గా మాట్లాడకండి అండి గొడవ పెట్టుకునేటట్టున్నారు కదా
మీరు ఫస్ట్
నెన్ ఏదో సరద సరదాగా మా
నేను సరదా సరదాగే మాట్లాడుతున్నా మీరే దాన్ని ఫైరింగ్ లా తీస్ ఉంటల్లు
ఏంచేస్తారండీ మీకు పెళ్లయిందా
సరే కదా పెళ్లంది ఇద్దరు ట్విన్స్ ఒక బాబు ఒక పాప ఇద్దరు బాబులు ఒక
అవునవును మీ ట్విన్స్ ఎలా ఉన్నారండి
బావున్నారు
మీ ఎల్కేజీ పాప ఏం చేస్తుంది
ఆ
ఎల్ కే జి పాప ఏం చేస్తుంది
ఏంలే ఇంకా మా హస్బెండ్ స వేర్ ఇంజినీర్
ఆవ్ ఇంకా రాలేదా అండి మీ హస్బెండ్
రాలేదండి మా హస్బెండ్ ఆఫీస్ లో ఉన్నారు
ఏంటి స్పెషల్ మరి మీ ఇంట్లో ఈరోజు
ఈ రోజు ఏం లే సాటర్డే అని మొత్తం వెజ్జే
ఓహో సాటర్డేస్ మీరేం తినరా అండి నాన్ వెజ్
ఎలేండి తినదండి మేము ఏడుకొండల వాడి భక్తులం
వెజ్ బ్యాచ్చా వెజ్ బ్యాచ్చా మీరు
ఓన్లీ సాటర్డే మండే
ఇంకేప్పుడు తింటారండి సాటర్డే మండే ఉన్ సండే మండే ఉండి
పోర్రా ఫస్ట్ ఇక్కడినించి దెంగేయ్ ఫస్ట్ హలో
ఏంటండి ఏదో నాయిస్ వస్తుంది
డిస్టబెన్స్ ఆఫ్ పాకిస్తాన్ హవ్ దెర్
ఓహొహో
మా పిల్లలు ఎర్రపిల్ల ఒకతి పెద్ద పిల్ల
మల్లా అవరి పిల్లలు
మ్ హు
ఏందండి
తిన్నారిప్పుడే కుక్కి కుక్కి నోట్లా పెట్టా
ఆహా మీరు తిన్నారా అండి
ఆ
మీ అత్తయ్య మామయ్య తిన్నార మీ అత్తయ్య మామయ్య తిన్నారా
అత్తయ్య మామయ్య ఊర్లో ఉంటారు అత్తయ్య మామయ్య ఊర్లో ఉంటారు మా హస్బెండ్ నేను మా పిల్లలు హెచ్వేడలుంటాం
ఓహో
అ
ఇంకా అండి ఏమన్నా పంట
మీ అత్తయ మామయ్య ఉన్నార
మా అత్తయ్య మావయ్య తంబీ
ఓ ష ట్ ఏంటండీ మీరు క్రిమినల్లా ఉన్నారు ఆ
నేను వాళ్ళని నేను నుంచి తీసుకురానండి
మీరే చంపేసారు అన్నారుగా
ఓఅండి కొంచెం స్లోగా ఉండనండి నేనుదో సరదాగా అంటున్నా అత్తయ్య మామయ్య మా ఊర్లో ఉంటరు మా ఆయన పని చేస్తాడు వాడి కి వండి పెట్టడం పని నాది
మీకు దూల బాగానే ఉందండి
అలా మీరు ఫ్రెండ్ లెక్క మాట్లాడుతున్నారు కదా మీకు చెప్పుకోవాలి అనిపిస్తుంది మీ దగ్గర అల్లర్ చేయాలనిపిస్తుంది
అవునా
అ
ఇంకా మీ మమ్మీ వాళ్ళు ఏం చేసారు
డైలీ వర్కర్ అండి
బిందు ఇప్పుడ ఎప హలో
కట్ అవుతుంది వాయిస్
చెప్పండి
అవ బిండలే అదే స్వల్ బిండలే
హలో
ఆ అండి చెప్పండి అండి
చెప్పండి మీరే ఇంకా మీ
ఉ
ఇంకా రేపు సండే కదా ఎటు వెళ్తున్నారు మరి మీ మీరు మీ ఫ్యామిలీ
మా ఫ్యామిలీ ఏం లేదండి రేపు సండే కదా రెస్ట్
ఊ
మా ఇంట్లో మా ఆయన నేను ఉంటామండి దే
ఏ పళ్ల రా అ మరి
అ అదే ప్రోగ్రామ్ ఏమి ఫిక్స్ అవ్వలేదండి.
హ ఇంకా
ఆ ఏం లేదండిమ్ మా నార్మల్ మీదేమన్నా స్పెషల్ ఉన్నాయాండి రేపు. సండే
ర రేపుూ మా పిల్లల్ని తొలుకొని పార్క్కి వెళ్ళాలి
ఆమ బెస్ట్ వైఫ్ అయిపోయేటట్టున్నారు. బెస్ట్ వైఫ్ బెస్ట్
అయిపోవాలికి మీర్ ఇప్పుడు అవుతారు ఆ పిల్లలు వచ్చినప్పుడు
నా పిల్లలు వస్తే వాళ్ళే నా ప్రపంచం.
అ చెప్పండి ఇంకా
పండి యు
ఎడి హలో
వాయిస్ట ఎక్క అవుతుందండి
విన్ పడనా
నవు ఆ వినిపించంది చెప్పండి అండి.
చెప్పండ్రి రేపు సి చికెనా, మటన్ ఏం చేస్తుండ్రు స్పెషల్
ఎత్తండి
ఆహ్
ఇంటికెళ్లి
చికెనా
హ్మ్
హలో
ఎట్లున్నవే
హలో
ఆహ్ మీరు ఎందుకు స్టైలెంట్ అవుతునరండి మాట్లాడండి. నేనే మాట్లాడట్లేదా.
ఉహ్మ్
ఆ ఏంటండీ
చెప్పండి ఇంకా
మీ పాపలు పడుకున్నారా
ఆ
మీ పాపలు పడుకున్నారా అల్లరి మీకు వినిపించట్లేదు
పాపల్ని నేను పక్క రూమ్ లోకి తోలేసా
మీరూమ్ ఉందండి మీకు
ఊ ఒకటి రెండు మూడు నాలుగు రూమ్లండి
నాలుగు రూమ్ల లలో ఏం చేస్తారాండి రెంటు కడ్తరా ఓనా
ఆ ఓనండి
అందమైన ప్రపంచం
ఆ
అందమైన ప్రపంచం
అవునండి మీకు కూడా ఒక రూమ్ ఇస్తారండి
నాకు ఎందుకులేండి మీ ఫ్యామిలీ మధ్యల
అయ్యో రెంటే ఫ్రీ ఎవరు ఇస్తారు మీకు రెంటేడ్
ఫ్రెండ్ ఆ మాత్రం ఇయ్యరండి
ఇస్తాం రండి సరే అండి మరి
మాట్లాడండి హె